సేవేన్ ఇంద అక్కడదే కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా అది నేను సబ్మిట్ కొట్టడం రేటింగ్ ఇంగ్ ఇచ్చాను గాని సబ్మిట్ కొట్టడం మర్చిపోయి కాల్ చేస్సేను
సబ్మిట్ కొట్టకపోతే అవ్వట్లేదా
సబ్మిట్ కొట్టకపోతే తీసుకోవట్లే కాల్
అదేంటి మరి నేను ఇందాక నీకు మళ్ళీ మళ్ళీ చేసాను అవన్నీ నేను కొట్లేదు రెండు కాల్స్ అయ్యాక కొట్టాను
ఏమో మరి నాకిలా వచ్చింది ఫీజూ వోలెవ్
తెల్సా టెన్స్ అయిపోయిందే ట్వెల్వ్ సెకండ్స్ అయిపోయింది
సబ్మిట్ కొట్టలేదు కదా చూపిలేదు నాకు కానీ కాల్స్ సిక్స్ ఉన్నట్టు చూపిస్తుంది ఎందాకలాగనే ఇంకా సిక్స్ కాల్స్ చేయ్యాలని చూపిస్తుంది ఏం చెప్దాం మరి
అ మ్ ఇప్పుడు కాల్ ఇంక పోయినట్టేనా
అన్నలుగ అతున్నాయి ఈ రోజులా క రేపు వెలాడిపోతే బాగును మా అమ్మ మా అమ్మ నేను అంత మస్తమాటుకు డబ్బులు అన్నాననుకో నువ్వు ఎంతలా కావాలనుకుంటావో అం కాలే ఎనక్కేళ్లి పోద్ధి అంటాది మా అమ్మోచ్చి
మరి నేనే ఇది చూడు అని అంటున్నాను అందుక్ ఓకే నేను చూడు అన్నాకైనా చూసావు
ఆ చూడ అ నాక్ చూసే లోపు డిస్కనెక్ట్ అని ఒచ్చేసింది కాలు ఇంకే చేయలే చీరలే తుకుంటున్నాను బీర్వాలోకోచ్చి ఆగిపోఇంది అలాగ
ఇది మా డాడీ ఫోను ఇవాళ మా డాడీ ఫోన్ తీసుకెళ్ళ బ్యాలెన్స్ లేదని
మ అమ్మది పింక్ కల్లర్ పట్టు చీరె ఉంది వైట్ కలర్ది మ అమ్మ పెళ్లి చిర్ పెళ్లి చిరుందా వైట్ కలర్ది దాని నిండా పసుపు మార్కలే ఉంటాయి అప్పుడు మా మమ్మీ డాడీది హిందూస్ పెళ్ళి నైట్ పెళ్ళంట మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లైటింగ్స్ పెట్టేసారంట రోడ్డు మీద చాల గ్రాండ్ గా చేసారంట
ఇప్పుడు కూడా అలాగే చేత్తరు కదా మీయ్యాయితే ఎక్కువ ఫంక్షన్ హాల్స్ లో చేస్తారేమొ కదా
అలా ఏమంగా ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ప్రేర్ పెట్టించి చేస్తారు గుడుల్లో గట్ట చేస్తాన్ బాగా డబ్బన్న వాళ్ళైతేనే ఫంక్షన్ హల్ కి వెళ్తరు ఇంటి దగ్గర ప్లేసులు లేన్నోళ్లు గట్ట ఎక్కువ అబ్బ అబ్బాయోళ్ల ఇంటోల్లే చేత్తర్ పెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ జరుగుద్ది అబ్బాయివల్ల ఇంటి దగ్గరెమో అది జరుగుద్ది సేమ్ ఇలాంటిది గ్రే కలర్ సారీ మా అమ్మా మా అక్కయి ఇచ్చేసింది అది బాగుండేది నా కోసమే తీసుకుంది అసలు ఎం జెస్తాం
ఇప్పటి నుంచి అయితే శారీలు కొనుక్కోవడం మొదలు పెట్టాలి
ఇందులో తె అలా పెట్టేత్తను ఆర్డర్ సాయిపళ్లవి దాన్ని గోల్
రా ఇప్పుడు పెళ్ళికి వేసుకునే అమ్మాయిలు క్క గోల్డ్ కలర్ కదా ఎక్కువ ఆ
కానీ నేను వేసుకోలేదు కదా ఇప్పుడు దానికి పెళ్లి కాదు కదా ఎంగేజ్మెంటే కదా చూసావా దాన్ని సాయిపల్లివి ఇది గ్రీన్ కలర్దిదే గోల్డెన్ గోల్డ్ వేసుకుంది కదా అప్పుడు తెగ
ఆ హ్మ్
నా పింక్ కలర్ చీర కావాల నీకు ఇస్తాను జార్జెట్ ఇది
నాకెందుకే ఇప్పుడు నీకే కదా కావాలి మ్
నేను కట్టుకోను కదా కట్టుకొని కట్టుకొని బోరుకొట్టేసింది నాకు మా అమ్మది బ్లాక్ కలర్ సారి మా అమ్మ మామ్మో కా నాలుల్గైదు సార్లు గట్టే హండదు దీన్ని చేర్లన్ని పీకి పడేసానే బయట ఇప్పుడు
ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడితే చీరన్ని తీస్తావా
తీ అతు చేర్లో అప్పుడ నువ్ ఏమో ఈ డబ్బుడేమో అని కొట్టాంది నాకు ఇంత ఎక్కడో గట్టిగా అందుకే ఎత్తుకుంటోనాను
ఏయ్యో ఈ కాల్స్ ఎందుకు ఉపయోగపడతాయో లేదా అనా
నీరసం వచ్చేస్తుంది కూడానే కదా అసలా ఎక్కువ ఆలోచించయడం వల్ల ఎంటున్నాయి చాలా నేర్సం వచ్చేసి పొద్దున అయితే ఇంకా నేర్సమ వచ్చేసింది
నాకు కూడా నిరసం వచ్చేయింది ఏంటికి మనీ చేసుకునేటప్పుడేమో కరెక్ట్గా అప్పుడేవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు ఆ లేకపోతేను కమో మన ఫోన్ చేతుంటే ఇంకొకదానికి మ డిస్కనెక్ట్ రావడం అంతసేపు మాట్లాడుకోని
వును నాగైతే ఎన్న వచ్చినా అలగా
డిస్కనెక్ట్లు మాత్రం నీకే వస్తున్నాయి ఎక్కువ
అవునె ఏంటో చర్ల అన్నీ ఫోటోలు పెట్టని చూడడానికి ఇప్పుడు వరస పెట్టొచ్చా టప్ప టప్ప టప్ప మరచ్చాయి ఈ చీర డయ్యింగ్ ఇవ్వను మామ్మ చీరుడు మామ్మ మా అమ కన్నీ వాల్ల మరకల్లో పెట్టినంచరలా ఉంటాయి ఈ జార్జెట్ ఇది బాగుంటది చీరలు చీరలు చీరలు మానాల చీరలు
అవును మీ అమ్మమ్మ చీరలు ఏమన్నా ఉంటే తీసుకోపోయవా
ని కాటన్ చీరలు ఉంటాయి ఏంజెను ఏం చేసుకోను అవి తీసుకుొని ఏం చేసుకోను మామ వచ్చింది అంటారు అప్పుడు ఆల్రెడీ నేను మామలాగే రెడీ అవుతనానింటారు
ఆ ఇంకాది గట్టుకుంటే మామ అని పిలిచేస్తారా
యా కట్టుకొచ్చిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వబోయినా పర్లేదు కానీ ఎవనంటే వంకలు ఎట్టకుండా ఉంటే సంతో చిన్నె ఎళ్ళిపోతన్న రోజు ఇంటికి ఏదొగా బ్యడ్కామ్ వెంట వచ్చిందంట అయిపోయిందనా మూడు
ఎందుకే ఆ ఎందుకే పెళ్లికళంగమ్మ ఏవే స్కుంటదంట
ఆ టెలి కాలింగ్ అమ్మాయా ఏమో మీరు ఏదోటి డిసైడ్ చేసి చెప్పండి ఫోన్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుందాం లే అంది
ఉమ్ ఈ షోరూమ్ అమ్మాయేమో మనం చేసినప్ అప్పుడే ఎత్తి ఇంకా అదే మాట్లాడి అదే పెట్టేది ఇంక మనం ఏం మాట్లాడక్కర్లేదు దింక
ఊమ్ సరిగా మాట్లాడుతలేదది చిరాకు తెప్పించేతుంది దాని ఫోన్ బిజీ వత్తే మెంటల్ ఒచ్చేతుందే నాకు బిజీ అనొత్తే మెంటల్ ఒచ్చేతంది అసలు వర్క్ లో ఉన్నాను వర్క్ లో ఉన్నాను ఫ్రీగా ఉన్నా ఫ్రీగా లేనంటది వర్క్ లో ఉన్నానంటది అప్పుడు నాకు కోపం వచ్చేతుంది వర్క్ లో ఉన్నానన్న దాని ఫోన్ ఎందుకు బిజీ వత్తుందని బిజీ ఒ న్నారు కోపం వచ్చేతుంది నాకు వర్క్ చేసుకుంటున్నానని చెప్తుంది ట్యూషన్ చెప్తున్నానని చెప్తుంది ఇంటి అని చెప్తుంది ఫోన్ లో బిజీ వచ్చేత్తుంది
ఇది అది ఇది అసలు వాడకుండా ఉంటదా చూద్దాము డబ్బులు పడ్డాయని
కాదు హైదరాబాద్ అమ్మాయి హలో అని పెట్టింది ఇప్పుడు గొచ్చి ఒక్కాలే మాట్లాడిందంట
ఆ మీతో మాట్లాడతేమో చూసుకో
మాట్లాడుతది నేనే మా అట్లనే అలాక్సిడెంట్ వేరు నా యాక్సిడెంట్ వేరు ప్చ్ ఇప్పుడు ఆ అమ్మాయి పద్ధతిగా మాట్లాడతాని ఇప్పుడు నా కాల్ రికార్డింగ్ విన్నవాళ్ళు బాబోయ్ ఈ అమ్మాయ్ ఆ అమ్మాయ్ ఒకటేనా అనుకోవాలి
హుమ్ లేదు ఆ అమ్మాయి క్రి అన్ అందులో పెట్టారు కదే క్రికెట్ ఆ దాని గురించి మాట్లాడచ్చు న్యూస్ గురించి మాట్లాడొచ్చు అని పెట్టారు కదా
న్యూస్ గురించి మాట్లాడదామంటే మనం ఎక్కువ ఫాలో అవ్ సోషల్ మీడియా చూస్యాల రీల్స్
ఆ ఇంకా చాలా పెట్టరు కదా అందులో ఏవో రెండు టాపిక్లు తీసుకొని ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడితే సరిపోద్ది
అ డాబయికి మాట్లాడతా నాకేం తెలుదు క్రికెట్ గురించి క్రికెట్ నాకు తెలీదు క్రికెట్ లో లెవెన్ మెంబర్స్ ఉంటారని తెలుసు కానీ ఎలా ఆడతారో తెలీదు నా అందులో ఒక బౌలర్ ఉంటరని తెలుసు గాని ఎలా ఆడతారో తెలీదు నాకు
జాబుల గురించి మాట్లాడకండి అక్కడైతే ఎక్కువ టాయి కదా తెగ చెప్పేదింక స్కూల్ గురించి మాట్లాడుకోండి లేకపోతే
యెషన్స్ జెప్ తప్పదు కదా మాట్లాడుకోకుడదు కదా లొకేషన్స్
అందుకే స్కూల్ డేస్ గురించి కాలేజ్ డేస్ గురించి ఫీజ్ గురించి ఏదో ఒకటెసేయ్
వా ఈ అంటదంట
హహ అలా అంటే ఎందుకే ఆ ముందే అనకూడదు కదా
ఉ మరింకేదిన నీ నమ్రత్ తను మాట్లాడుతుంది
నేను మాట్లాడ్నా నువ్వే మాట్లాడతవుగుప్పుడు నువ్వు మాటడ్దవో ప్పు ఇప్పుడు మాట్లాడవా
ఇప్పుడామ్మాయి హలో నెట్టింది నేనే పొద్దున్న కదిపి ఇప్పుడు మళ్ళీని మాట్లాడపోతే ఫీల్ అవుతదేమో పా అ ఆ
మాట్లాడైతే చూడు సెకండ్స్ అవుతున్నట్నై
ఆ ఇం నైన్ ఫాటీ ఎయిట్ సెక్ కెండ్స్ అయింది టెన్ అవగానే పెట్టద్దాం ఇంకా ఏటి సెకండ్స్ ఉంది హా నాగిని డ్యాన్స్ ఆ టెన్నైపోయిందోచ్ హ్మ్